హలో
రామండి
ఆ నమస్కారం
ఇప్పుడు ప్రసెంట్ జాబ్ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయండి మన ఇండియాలో గానీ ఆల్ ఓవర్ వరల్డ్ లో మొత్తం తీసుకుంటే
చాలా దారుణంగా ఉన్నాయండీ
అంటే దారుణంగాన్నాయ అంటే అంటే పరిస్థితులు ఏంటంటే ఎవరికి జాబ్స్ దొరకట్లేదా లేకపోతే ఉన్నా కూడా రావట్లేదా
ఇ ఇప్పుడు పట్టి పట్టి పట్టిద ఎంతో కొంత అని ఫోర్ఫామేన్స్ చేయట్లేదు రియల్ వరల్డ్ లో వాళ్ళు చాలా మంది అందరూ
పర్టికులర్ స్కిల్ నేర్చుకొని కూడా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకుండా ఉంటున్నారా
ఉ అవును
అందువల్ల ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నా కూడా క్రాక్ చేయలేకపోతున్నారు అంతేనా
అవును తెలిసిన ఫ్రెండ్ ఉంటాడు వాడు వాడు ఇప్పుడు లైబ్రరీది చదివిస్తున్నాడు వాడు ఈ ఏం అన్న పట్టించుకోడు ప్యానింగ్ చేయి పడుతుంది ఆ
ఇప్పుడు మనం ఇంటర్వ్యూలలో కూడా ఇంటర్వ్యూలలో కూడా ఫస్ట్ మనల్ని ఏది క్వశ్చన్ అడిగి ప్యానిక్ అవ్వకుండా ఆన్సర్ చెప్పే విధానాలు ఏమైనా తెలుసా
వచ్చు వచ్చు
ఆ చెప్పండి
ఆడు ఈరోజు వి ఆ ఈ పెట్టటిద చిల్ న అ దీని గురించి చెప్ప అంటే ఏం చెప్ప పడాడు
ఆహా కాకపోతే ఆ అంటే మీరు అనడం ఇప్పుడు ఒక పర్టికు్యలర్ స్కమ్ందమంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలంటారు
ఇంకేమి
ఆ